హలో హాయ్
ఏం చేస్తున్నరు
ఏం లేదు
టి తాగిల్లా
ఇంకా తాగలేదు స్కూల్ కి వెళ్ళొచ్చినం ఆ టీ అలవాటు రెగ్యులర్గా లేదు
హా అప్పుడు అప్పుడు తాగుతర
అంటే తాగుతా కానీ ఎక్కువ తాగా
ఉహు నాకు రెగ్యులర్ గా అలవాటు కానీ ఈ రోజు మిల్క్ లేవు
తెచ్చుకోండి
ఇ ఇప్పుడు ఎండకి ఏం తాగాలనిపిస్తలేదు వాటర్ మిల్లన్ తిన్నా
ఉమ్ టి కన్న వాటర్ మిలన్ ఏ బెటర్ కదా
ఆ అందుకని అది తిని ఉన్న ఉ
రా
ఇంకా చెప్పాలి ఎం టిఫిన్ చేసీన్లు ఈరోజు
ఈరోజు మార్నింగ్ చపాతి
చెపాతి ఏం కర్రీ చెపాతి సొరకాయ కర్రీ నా ఆహా బాయిల్డ్ ఎగ్స్ ఎప్పుడు చేశారు
బాయిల్డ్ ఎగ్స్
ఉ ఎప్పుడు వేసళు మార్నింగా
ఆ మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్ బాయిల్ చేసి ఆ ఆఫ్టర్నూన్ లంచ్ కి తీసుకున్నా
అవునా
ఉ మీరేం తీసుకున్నారు వంటలో వ చ్చ అండి
అవునా మేం ఊకే సో ఫిష్ చికెన్ ఫిష్ ఇవ్వచ్చా ఫిష్ కర్రీ వచ్చా మీకు
ఫిష్ రాదు ఫిష్ తప్ప అన్ని కర్రీస్ వచ్చు
అవునా
ఫిష్ ఫ్రై వచ్చు గానీ
హ్మ్మ్
అది రాదు కాని బట్ నేర్చుకుంటా నేను ఎక్కువ టైమ్స్ ట్రై చేయలేదు టూ టైమ్స్ ట్రై చేసా బట్ సెట్ అవ్వలేదు
ఎక్కడికన్నా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్లే అలవాటుందా
ఆ ఉంది ఉంది కానీ షెడ్యూల్ సెట్ అవ్వట్లేదు
అవునా మీ దగ్గర ఏమున్నాయి
ఆ దగ్గర ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి ఆ ఇంకా పక్కన ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామి గంగా పూర్ అండ్ ప్రసన్న పరమేశ్వర ఆలయం నంబాలా
ఆహా
తిరువెంగళూరుని
అవును ఫేమస్ ఆ అవి
ఆ ఫేమస్
ఆ హ
ఈక్వల్ టు తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి
అవునా ఒకసారి మేము కూడా రావాలి
రండి
అ
సాటర్డే అండ్ మండే స్పెషల్ ఉంటుంది అక్కడ అన్నదానం ఆ ఆ అన్నదానం ఉంటుంది అ
అవునా
ఎవరైనా డొనేట్ చేయొచ్చు ఎస్ రెగ్యులర్గా ఎవరైనా డొనేట్ చెయచ్చు చేయలేదు చేయిస్తాం మా సిస్టర్ చేసిండ్రు ఆ చేసారు మా సిస్టర్ తను జాబ్ వ వచ్చినప్పుడు ఆ డొనేట్ చేసా జాతర కూడా ఉంటది ఎవ్రీ ఇయర్
ఆహా
శుద్ధ పౌర్ణమి రోజున అప్పుడు త్రీ డేస్ ఫస్ట్ డే కళ్యాణం సెకండ్ డే రథోత్సవం
మీకేమన్నా డ్యాన్సెస్ లాంటివి వస్తాయా
ఆ వచ్చండి క్లాసికల్ డ్యాన్స్ ఆ చేయడం ఇష్టం కానీ రాదు నేర్చుకోలే
అవునా
ఫోక్ డ్యాన్స్ ఇలాంటి వచ్చు
ఆ హ
ముగ్గులు వేయడం చాలా ఇష్టం ఇంట్రెస్ట్ ఎక్కువ ముగ్గులు వచ్చాయండి
అవునా పార్టిసిపేట్ చేసారా ఎందులో
ఆ కాంపిటిషన్ చేసాం ఒక ఒకసారి మా గ్రామ పంచాయతీ తెలంగాణ సంబరాల అప్పుడు మా చిన్న చి కెన్ ప్రైజ్ వచ్చింది
అవునా
సరే
ఉహా నాకు రావండి ముగ్గులు
ఏముంది నేర్చుకుంటే అయిపోత్తది వేస్తే అవే వస్తాయండి ఆ
ఈ బాబువా
ఆ ఎస్ మా బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్
వన్ అండ్ హఫ్ ఇయర్ మీ బాబుకి ఎలాంటి ఫుడ్డు పెడుతున్నారు మరి
బాబు మార్నింగ్ ఆ శా వింటర్లో అయితే రాగి జావా మిల్క్ అవి ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీ ఇడ్లీ వడ ఆఫ్టర్నూన్ పెరుగన్నం బాయిల్డ్ ఎగ్
నేను కూడా మార్నింగ్ బ్రేక్ ఫస్ట్ కి బాయిల్ ఎగ్స్ ఏది తీసుకుంటున్నా
ఆ ఈవినింగ్ తీ ఆ టై లో ఫ్రూట్స్ కూడా ఇస్తా ఫ్రూట్స్ అంటే ఇష్టం చమ్మా బాబు
అవునా మంచిదే గదా ఓట్స్ తింటే అలాంటేవి అలవాదు చెయ్యండి
అలా ఏ అలాంటి ఇంట్రెస్ట్ లేదు మా బాబు ఓన్లీ ఫ్రూట్స్ ని హెల్ది ఫుడ్
అవు అవిష్
థ్యాంక్ యూ
అ
కానీ అన్నీ పొల్యూటి నీ పొల్యూట్ ఈమధ్య పొల్యూట్ ఏది ఇవ్వాలో ఏది ఇవ్వద్దు అర్ధం కావట్లే ఇంకా ఓట్స్ ఇస్తానండి ఎక్కువ ఓట్స్ ఇస్తా ఓట్స్ మిల్క్ ఓట్స్
ఇప్పుడు ఫ్రూట్స్ కి కూడా ఇంజక్షన్స్ ఇస్తున్నారు
ఆ అదే ఎది తీసుకోవాలో ఏది హెల్దీయో ఏది అన్హెల్దీయో ఏ తెలువదు తెలియట్లేదు.
హ్మ్మ్ మీ ఇంట్లో ఏమన్నా చెట్లు ఏమన్నా గార్డెనింగ్ ఇలాంటివి ఏమన్నా
ఆ ఉంది ఉంది మా మమ్మీ పెడుతది. మా డాడీ క్లీన్ చేస్తడు.
అవునా
మమ్మీ పెట్టుకుంటూ పోద్ది మా డాడీ వాటిని చూస్తారు
అ ఓహో మంచిగా ఇద్దరు ఏమి చెట్లు ఉన్నాయి
ఆ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి.
ఏం ఫ్రూట్స్ ఉన్నాయి.
ఆ మ్యాంగో
హ్మ్మ్
బత్తాయి
హ్మ్మ్
లెమన్ లెమన్ ట్రీ కూడా ఉంది. ఫ్లవర్స్, రోజ్, జాస్మిన్. జామ చెట్టు ఉంది ఉంది ఉంది.
ఉందా! ఓకే అంటే మామూలుగా ఎవరింట్లో అయినా ఆ ఫస్ట్ జామ చెట్టు ఉంటుంది కదా ఎక్కువ అని
ఆ ఉంటే ఉంటది లేకపోతే లేదు ఉండే గాని మా డాడీ కొట్ ట్టేసాడు.
అవునా ఆహా మరి మీ డాడీ ఇంతగ ము ముందే చూసుకుంటారని చెప్పారు.
వేరే అంటే అప్పుడు మేము ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు తీసేసారు అది ఆ ఇప్పుడు వేరే మళ్ళీ పెద్దగా అయింది. అది
ఆహా మరి మ్యాంగోస్ కాస్తున్నాయా?
తున్నాయి.
హు హుమ్ స్వీట్ మ్యాంగోస లేకపోతే పీకీలు పెట్టేదా.
పికిల్ మ్యాంగోసే పుల్లటివే.
పుల్లటివేనా ఉహుం ఇక్కడ మేము ఉండేద దగ్గర అయితే ఏం లేవండి చెట్లు
అయ్యో అదేంటండి చెట్లు లేకపోతే ఇంకా వేడి ఎక్కువగా ఉంటది కదా
అవును అంటే చె ట్లూ అంటే చెట్లు ఉన్నాయి. ఇట్లా ఇలాంటివి పూలవి
ఆహా అంటే పూజకి కంపల్సరీ పూలు కావాలి కదా వా దానికి కోసమే స్పెషల్
అవునండి కానీ ఇక్కడ రెంట్ పర్పస్ అవి ఏం వీళ్లు ఏం బెట్టలేదు.
ఉమ్
ఎంప్టీ ప్లేస్ ఉంది కానీ అందులో ఏం పెట్టేటివి లేవు చెట్లు మామ్ పక్కకు ఒకరింట్లో చాలా చెట్లు ఉన్నాయి పప్పాయ, వంకాయ, మీర్ చ్చి, చిక్కుడు చెట్లు వాళ్ళకి చాలా ప్లేస్ ఉంది.
ఇవైతే పొల్యూట్ కావు కదా మనయి మనకే
ఆ మనం ఏం మందులు వేయ్యం కదా!
హ్మ్ నేచురల్ గదా. ఓకే ఇంకా అండి.
ఇంకా చెప్పాలండి.
హలో
ఆ ఇంకా చెప్పాలండి మీరే ఇంకేమన్నా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా. హలో ఇంకేమైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందా అండి.
ఆ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవాలి డ్రైవింగ్ ఇప్పుడు మెయిన్ ఫస్ట్ బేసిక్ నుంచి నేర్చుకుంటా ఫస్ట్ కార్ నేర్చబస్ట్రీ స్కూటీ నేర్చుకుంటా దానికంటే ముందు తీసుకోవాలి కొన్
ఆ ఆహా నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నా
స్కూటీ నేర్చుకుంటే డ్రైవింగ్ తేలుస్తాయి బేసిక్
అవును ఓ ఫిఫ్టీన్ డేస్ అయితే
కార్ డ్రైవింగ్ అంత ఏమి ఇంట్రెస్ట్ లేది.
మ్ కారు వట్టుకొని ఎట్ అంటే అటు వెళ్ళలేము కదా!
నాకు అవసరం స్కూటీ దట్స్ వై ఐ వాంటూ ప్లానింగ్ స్కూటీ
ఆహా ఉహుం మీ దగ్గర ఎండేలు ఎట్లా ఉన్నాయండి. ఎండలు బాగానే ఉన్నాయా,
ఆ ఇప్పుడే థర్టీ ఫోర్ డిగ్రీస్ అలా ఉంది.
అవును
ఇంకా
ఏముంది అండీ
ఇంకా చెప్పాలండి
ఆ
ఆ ఈ సమ్మర్ లో ఏటైనా వేల వెల్డండాన్ విష్ మీ టేషన్ వి ఓే హంపి సమ్మర్ లో వెళ్ళి పిల్లలు ఏమాంటాలేరా అండి
నువ్వు వెళ లేక పోయినా మ
బాగా హీట్ ఉంటది అంటే వేరే ప్లేసెస్ వెళ్చ్చు కదా హంపి
తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాం బట్ హంపీ అయితే, ఎండ ఎంత ఉన్నా కూడా వెళ్తాం అనుకుంటున్నాం మరి
ఓకే అండి మరి మళ్ళీ మాట్లాడు
ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కాలింగ్,
ఓకే